ఓ డాడి
ఉహు
తింటాన్నావా
అంటా మొత్తమే అను
అ
ఉ
ఉమ్
ప్రసన్న
లేదు లేదు ఇట్లా బల్లె ఉన్నాడు ఆ
ఏం కారేమా
బీన్స్ తీగూర డాడీ తీగూర కాదు అది మసాలా
ఉ రోడ్డు బలే ఉన్నది
పోరా డాడి
అనురాదు చుట్టనే మలవందనే
చైనీస్ వాళ్ళు ఉంటారు డాడి ఇలా ఈడా
ఉ
అల్లు భలే ఉన్నార్గదా అన్న
ఓ మీరు మీ చూసే దాంట్లో మీరు సిరీస్ చూస్తారు కదా
ఆ ఆ అదే అదే అందుకే గుర్తొచ్చినారు సడెన్ గా
ఉ అ విన్నతున్నారా
పక్క కూడా వచ్చింది చైనీస్ పక్కా ఈడే మా షాప్ ముందే చాలాసేపు నుంచి కొబ్బలే ఉంది ఉ
అపార్ట్మెంట్ లోపలున్నారా
సేమ్ దిటు అట్లే ఉండాలే డేడి
ఉమ్
నేనుసలు మొహం చూస్తే తెలిసిపోతది కదా
అవును
హ
ఉమ్
బాడు కొరియన్ వాళ్ళు గుడా న్నారన్న వేరే అక్క చెప్పింది వాళ్ళు కొరియన్నోళ్లు ఏడా కనిపియ లేదు
ఆ
ఉ
కోరియానోళ్లు కనిపిస్తే వాళ్ళతో పాటు కూడా ఎళ్తారా ఏంది
ఎందు వదం రెడి జస్ట్ ఓ వీళ్ళు ఉన్నారు ఓ దగ్గరగా చూసినట్టు అంతేనా
పానే కూడా చెప్పింది కదా కొరియనోళ్ళని పెళ్లి చేసుకోవాలని
అనుకున్నాడ అన్నీ అయిపోతాయా ఏంది
మనిషి ఓపిక సహనం అనేది ఉంటే అన్ని అవుతాయమ్మా నిదానంగా
ఆ మరి మరి అది ప్యారెంట్స్ డే
ప్యరంట్స్ డేయా
ల్ డెసిషన్ కాద్ అది
ఉమ్
హ్మ్
తరే తిన్నారా అందరు ముగ్గురా ఆ
ఉమ్ తిన్నాం రెడి
ఉమ్ కెన్ ఏశేయాలా
హా ఏమ్ లేదు డాడీ ఏన్ దింటండవ్ నువ్వు
ఔనా
అన్నమే కామిడిలు జెయొద్దు కూరజెప్పు
పప్పు
క్యారే ఆ ఆ అల్వీటి
ఉమ్
పెరుగులేదా
పెరుగులుంద్య
బా బాఉంటుంది డాడీ హ్
ఉమ్
ఆ
బాయ్ దే రొండు ముద్దలు తినేస్ పొదువ్
పెడితే గదా నువ్వ
నోర్ దెరువు పెడతా
ఆ
ప్చ్ నోర్ దెరువు పెడతా
హ్ నోర్ దేరిసేదా
ఉమ్
తెరవాలేన్ లే స్టోర్ లోళ్ళు భయపడతార్
చిన్నా దేరుమా చీన్నా ముద్దల్ పెడుతా
ఆ
ఉమ్ నిన్న ఏదో జేప్పినావ్ సీసీకెమలో ఐబెట్టునారు
పెట్టునారు గానీ ఎవృ పాటికో వోళ్ళు ఉన్నారు నేన్ గుడా నా పాటీకి నేన్ ఉన్నాను
ఉమ్ గాదు గనే
ఉమ్
ఇంగేంది విషయాలు
పదకొండో తేదీ ఇంటికోస్తన్ నేన్
పోతే
మళ్ళీ ఓచ్చేస్తాను
ఓకే
ఉమ్
రొండ్రోజుల
వన్ డే అ
వందనా
వక్క రోజ్
ఓ
ఒక్కరోజు
కాలేజ్ వెళ్లు పోనా
కాలేజ్ కాడికిపోయేదానికే ఒక రోజు
అప్పుడు ఇంటికాడ ఉంటాము
ఇంటికాడ ఉండేద ఏంలా
ఉహు
ఉహు
నువ్వు ఎందుకైతే రావో నీ మొహం రోడ్డు మీద పోయి రోడ్డు మీద వచ్చినాక
శనివారం నైట్ ఉంటాను డాడీ
ఆ
మళ్ళీ ఆదివారము మళ్ళీ రిటర్న్ అయిపోవాల
ఊ
అంటే శుక్రవారము శుక్రవారం నై ఈడ బయలుదేరతాము శనివారం ఉదయాన్నే వచ్చి ఆరోజు కాలేజ్ కడిగిపోయి మా కాలేజ్ కడిగి నేను టీసీ తీసుకొని ఆడ్ నుంచి వేరే కాలేజ్ పోయి అడ్మిషన్ తీసుకొని మళ్ళీ సాటర్డే నైట్ వచ్చి ఉండేహెసి సండే మళ్ళీ రి నయిపోతం మండే మార్నింగ్ వచ్చి ఏడు కలుసుకోవాలి
నుహు
అంటే సాటర్డే లీవ్ తీసుకుంటాం.
పెద్ద ప్లానే
పెద్ద ప్లానే ఉహ్హు
ఆ
మాబాయి ఫోన్ చేలా
ఏం బబాయ్
పాలయ్ బాబాయ్
ఎప్పుడు
ఈరోజు ఉదయా నుంచి నీకు చేయలేదా?
చేయలేదా
ఆ
చేయలేదా
నేను బాబాయ్తో మాట్లాడను
ఆ మేడమా?
మ్
ఏం మాట్లాడవా?
మ్ డబ్బులు అప్పు కావాలి బాబాయ్ అని అడిగే
ఆ
చూస్తాన అన్నారు
దేనికి
నా ఫ్రెండ్స్
ఓ చూస్తామని చెప్పానా
మ్
ఓకే మంచిది
అదిగాని ఇచ్చినారంటే
ఆ
ఈ అడ్మిషన్ ఫీజ్ కూడా నేను కూడా కట్టేయొచ్చు దాంట్లోనే
ఉహు
ఉ
ఇచ్చినప్పుడు ఇస్తావా
అంటే చూస్తానన్నాడు
హ
వెండ్స్ డే చెప్తామన్నాడు ఏం విషయ
ఉహు సరే ఎంత అడిగారు
వన్న
ఆహ
ఆ
ఆ మంచిదె
ఉ ఆ తర్వాత ఎట్లయినా ముగ్గురం ఎట్లో ఒకటి తంటాలు పడయినా జాబ్ చేసుకోవాలి కదా
ఆవును
జాబ్ చేసుకునే దాంట్లో కొంచెం దానికి ఇచ్చే
ఆ
సరిపోతాది హుమ్
బస్ ఎక్క
ఇద్దరికి ఇద్దరికి కాదు ఊ నాకు
ఆ
పసి కేంద్రం
నీకేందుకు
దాంట్లోనే ఇంక నేను కూడా కట్టేస్ డబ్బులు అడ్మిషన్ స్టార్టింగ్ కట్టమన్నారు కదా ఫిఫ్టీన్
పదిహేను వేలకు లక్షం రూపాయలు తీసుకున్నావ
ఉహ అక్కడ ఫీజ్ ఉంది కదా
ఇది రెండు వేలనా
ఫీజ్ అరవై అరవై ఆరు
ఎది
అక్కడ కాలేజ్ లో ఉండేది ఆ
రాభోయదని చెప్పావా
నేను ఎప్పుడు చెప్పినాను
ఎవరిది ప్రసద
ఆ
నేను చెప్పేది నీకు పదిహేనికి నువ్వు తీసుకోవాలా అని అడిగా నేను
అంటే కలిసి వస్తుంది కదా
ఉ
కలిసి వస్తుంది కదా మళ్ళీ నువ్వు ఏడ తెస్తావు నీకు కూడా కష్టమే కదా
నే జెప్పాను కదా నేను కమ్మలు పెట్టేస్తానును
అదే అవి పెట్టడం ఎందుకు అని నేను
బైట అప్పు అప్గా ఉంటుంది మనిదయితే మనం వస్తు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటాం
అట్లుంటావా
ఆ
అ
నల్ ఏంటా న ఇష్టంగా అదా అంత అంటాడడం
అట్లాగాదు డాడి
అ
అట్లా అనుకోవద్దు డాడీ
అ
ఏది జేసిన మనించికే కదా
మంచిదే నువ్వు చెప్పదేమ కాదన్నావునే నువ్వు చెప్పేది మంచిదే కాదనలేదు నేను
ఆ
నువ్వు చెప్పేది మంచిద కాదన్నావులే
హు
కానీ మంది అనేది అంటే అది మనం ఒకరు ఆడగరు కదా
అర్థమయింది సరేలే ఆ టైం కి చూద్దాము అంటే నార్మల్గా ఇక్కడ శాలరీ వస్తే దీన్నే ఇచ్చేద్దాం అని అనుకున్నా నేను ఆఫిస్కి కానీ ఇక్కడ మళ్ళీ మేము రూమ్ తీసుకోవాలన్ పిజి తీస్ కోలన్నా కూడా
ఇప్పుడు పోతారు కదా ఆ సరే సరే తీసుకోవాలి
తీసుకోవాలా దానికి అడ్వాన్స్ ఉంటుంది రెంట్ ఉంటది ది ఇంకా లోప ఇంక మాకు ఏదనా సామాన్ కావాలంటే కొనుక్కోవాలా
ఉ
ఇంకా దానికి ఆ డబ్బులు ఏందో అనుకున్నాం
అక్కడ ప్రసీ వాళ్ళ ఇంట్లో వల్ల కొన్ని ఎత్తుకుపోయింది వస్తువులు
వస్తువులుగా ఇంకేం అవసరం ఉండవా
ఇంకేమట అవసరము
ఇంక ఇల్లు అంటే ఇంకా ఉంటాది కదా
ఇల్లు అంటే అది ఇల్లు అంటే ఉంటాది మీరు పిజీ కదా వాళ్ళు తిండి పెట్టేటప్పుడు ఇంకేం మీరు కొనేది
సరే సరేలేండి
ఏ మె మెంటల్ మాట్ల మాట్లాడుతున్నావ్ నాకు మెంట్లా నీకు మంట్లా
సరే డాడీ సరే నేను మళ్ళీ చేస్తాను
మూడు పూట్ల వాళ్ళు తిండి తిం వాళ్ళు తిండి పెట్టేటప్పుడు తినేసి పోయేదానికి మీరేం కొనాల
సరే డాడీ బాయ్ బాయ్ బాయ్
బాయ్ బయ్